ఏం చేస్తున్నారండి
కాలిగానే ఉన్నండి మీరేం చేస్తున్నారు
ఏం లేదండి మేము పండుగ ఉగాది పండుగ వస్తుంది కదా ఆ పండుగ కోసం ఇంట్ ట్లో పనులు చేస్తూ ఉన్నాం
మీరు ఎలా సెలబ్రేషన్ చేస్తుకుంటారు
మేమైతే కొత్త బట్టలు కొనుక్కుంటున్నాం కొను కుంటాం మాముడి చెట్ల నుండి మామిడికాయలు లేత అప్పుడే పూసిన మామిడికి యలను తెచ్చుకుంటాం పోహ తోరనాలు కట్ కుంటాం ఇంటికి ఇల్లు మొత్తం మొత్తం నీటు గా ఉంచుకొని తోరణాలు కట్టి బంతి పూలు కట్టి ఉగాది ప చేస్కొని కుండ ఒక చిన్న కుండలో మట్టి కుండ మట్టి కుండను తీసుకొని దాంట్లో కొంచెం బెల్లం నీళ్ళు పోసి వేపు పువ్వు మామిడి కాయ
అ
మామిడి కాయ కొంచెం కారం
చింతపండు కొత్త చింతపండు నా కెళ్తారా ఇక్కడే ఉంటారు
ఇక్కడే ఉంటాము కొంచెం దూరం వస్తారా ఎక్కువ ఇబ్బంది
ఆ వస్తున వస్తున
మీరు ఎలా చేసుకుంటారు
మేము కూడా కొత్త బట్టలు కొనుకుమని పాపకు వేసి మేము వేసుకుని ఇదన్న గుడికిళ్ల్దామని అనుకున్నావు అకపోతే అప్పడ వరకెలా ఉ అ తెలియదు కాబట్టి
హమ్
భక్ష్యాాలు చేసుకుంటాము దేవునికి నైవేద్యం పెట్టేసుకొని హ అ ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకో క్కని పక్కన వాళ్ళ కరకని ఇస్తాము కొంచెం కొం పంచుతాం అన్నట్టు
ఆ
చేసుకొని వాళ్ళు ఎవరైనాంటే వాళ్ళకు
చేసుకో అలా చేసుకుంటున్నారా ఉగాదే కాది సం సంక్రాంతి
ఇ
సంక్రాంతి సంక్రాంతి పండగ
ఉ
హోలీ కూడా మేము చాలా బాగా జరుపుకున్ కుం
మాకు ఇక్కడ వే దగర దగ్గర ఉంటాం కాబట్టి ఇక్కడ అసలకు ఎవరు ఆ ఉండరు ఆడుకోవడానికి కాబట్టి అలాంటివి హోలి ఎలా అంటే సగ చేసుకోవడం చాలా త కువ
ఇక్కడ హోలీ రోజేమో అక్కడ మా పిల్లలు అందరు కలిసి వంటకి వెళ్ళారు ఈసారి వంటకు వెళ్ళి డబ్బులు వేసు కొని వన్ టలు పెళ్లి వండుకొని తిని ఎంజాయ్ చేసి వచ్చారు
పిల్లలు సరదాగా చిన్నతనమే ఉంటది బాల్యమేగా బాగుంటది పెద్దవాళ్ళకు అసలకు కడుక్కోవడం తుడ్చుకోవడం అలాంటివి సరిపో స మీరే ఇలా మీ అమ్మ వాళ్ళ ఇంటికెళ్తారా ఇక్కడే ఉంటారు మీ అత్తగారి ఇంట్లో
ఇక్కడే ఉంటాము ఇక్కడే ఉండి సెలబ్రేషన్ చేసుకుంటాం
ఉ ఆ మేము కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అని అనుకుంటున్నాము తెలీదు ఇంకా ఏమవుతుందో
ఉ
వెళ్ళి ఒక మూన్ నాల్ రోజులు ఉండేసోద్దామనీ అనుకుంటున ఆ తిన్నాను పప్పు నిన్న నైట్ బెండకాయ ఆలు ఫ్రై చేశాను పాప కోసం పప్పు పెట్టాను కందిపప్పు ఉడక బెట్టేసి ముదపప్పు చేశాను
ఐతే పిల్లలతో చాలా ఇబ్బంది అవుతున్నట్టుంది మీకు
ఎమ్ చేసుకోడానికి ఉండదు పాపతోటి
ఇంక పండగలకి ఇంక ఎక్కువ పని ఉంటది
అందుకనే వెళ్దాం అనుకుంటున్నా కానీ జర్నీలో ఈమె ఒక్కదాని తోటి ఈ కాద అనేసి అదే ఆలోచిస్తున్నా
ఆ జర్నీ ఇబందే చిన్న పిల్లలతోటి
గోరంగా ఇబంది అందరిదీ యుగాది రోజు ఏదన్నా గుడికెళ్ళేసి రావడం లెప్తే ఏదన్నా వంటల్స్ ను చేసుకోడం ఇలాంటివి చేస్తా అదే చూస్తున్న మీరేం సరి ఇంకా
మేము కూడా అలానే చేసుకుంటాం గాపోతే ఏదన్న గుడికేళ్తాము పండగ బానే బా సెలబ్రేషన్ చేసుకుంటాం
మీ ఊర్లో ఫేమ మంచి ముఖ్యంగా జరుపుకునే పండగలేమనా ఉన్నాయా
బోనాలు బతుకమ్మ ఇవే ఇగ ఊరు మొత్తం జరుపు పోయి ఇల్లు
హేలర్ మీ పిల్లల స్కూల్ కు
వాళ్ళకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి గదా
అ చిన్న పాప ఏళ్లిందా
వెళ్ళలేదు ఆమె ఇంటి దగ్గరనే ఉంది కొంచెం ఆరోగ్యం బాలేదు అందుకే ఇంటి దగ్గరనే ఉంది పెద్దామె ఎల్లింది
హు హుమ్ మీ బాబు
బాబు పడుకున్నాడు
ఇంకా చెప్పండి పండగలు ఎలా చేసుకుంటారు
అలా బానే చేసుకుంటాము సంక్రాంతి ఇంకా బాగా చేసుకున్ ఆ పొద్దుగానే లేవగానే ఇంటి ముందు ముగ్గులేసి బొబ్బెమ్మలు పెట్టి
అవన్నీ ఊర్లో ఉంటే చాలా అందంగా అనిపిస్తది
ఆ బొబ్బమ్మలు పెట్టి అందరం ముగ్గేసి రోజు ఆ ఒక కానీ ఉంటుంది గదా వాడ మొత్తం ఒక దగ్గర ఉండి నువ్వే ముగ్గేసావు నువ్వేం ముగ్గేసావు అని చూసుకుంటూ బొబ్బమ్మలు ఆవు పేడ తీసుకొని వచ్చి అందరం ఒకకానే రెడీ చేసుకుంటాం బొడ్డమ్మలు రెడీ చేసుకొని వాటికి పసుపు కుంకుమ సమర్పించి దాంట్లో వడ్లు రేగుపండ్లు నవధాన్యాలు ఇవన్నీ తలంబ్రాలా కలిపి బొడ్డమ్మలు మీద చల్లి మొక్కుకుంటాం ఈ సంవత్సరం పంటలు మంచిగా పం ఉండాలి మంచిగా ఉండాలి అని మొక్కుకుంటాం బొడ్డమ్మకు గౌరమ్మకి మొక్కుకొని ముగ్గు వేసాక ఇంట్లోకి వచ్చి ఇంగ స్నానాలు చిన్న చిన్న పనులు చూసుకొని స్నానం చేసి ఇగా మేము యాటలు కోసుకుంటాం ఆ యాటలు కోసుకొని వండుకొని తింటాము ఎంజాయ్ బాగుంటుంది హోలీ రోజు ఏమో పులగం వండుకుంటాం సంక్రాంతి రోజు యాటలు యాట గోసుకొని తింటాం ఇక కనుమ రోజు ఆ నార్మల్ డేనే ఇగ ఎవర్
హుమ్
మీరేలా జెస్ కుంటారు
మే ఇక్కడ సిటీ లో ఉంటాం కాబట్టి అంత ఏమి ఉండదు మామూలుగా రొటీన్ గానే ఏదన్నా గుడికెల్లెసి రావడం తలస్నానాలు చేసి అలాంటివే ఉంటాయి ఊరికెల్తా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినా అత్త వాళ్ళ ఇంటికెళ్ళినా ఏదన్నా
ఊ
మ్ బాయ్
ఇగ ఈ పన్లు చేసుకొని పండుగ పనులు చేయాలంటే పిల్లలతోనే చాలా ఇబ్బంది హోలీ రోజేమో ఇక్కడ ఏమైతారంటే వాడ పక్కన ఒక్కకాడ ఉండి, ఇగ రంగులు బుస్కొని అచ్చి బయటికి రండి బయట్ బయటికి రండి మీకు రంగులు పూస్తామని ఒక్క దగ్గర నీల్లు బోత్తర్ కోడుగుడ్లు వ రు మ్ రంగులు పుత్తరు, అంత ఆగమాగం జెత్తరండి, ఒక వదిన మరదలు వరుస ఉంటే సరి పొద్దిక్కడ
మ్ ఇక్కడయితే ఏ వర్
కమ్ముతారు అందరికి ఎల్సి కమ్ముతరు మమ్ముల్ని కమ్మి ఆ కమ్మి మొత్తం ఇగ రంగులు పూసిపోతరండి
ఉ ఊహ్ వేస్ట్ ఇక్కడ చూడ్డమే దప్పి చ్చి హోలీ ఆడే వాళ్ళు ఎవ్వరు ఉండరు టీవీ లో చూసుకోవడం ఎవరన్నా హోళి ఆడంగా జూడ్ తం దప్పి
మ్ ఈమేమో హోళి రోజు మళ్లి ఉ త ఈ పార్టీ అంతా చేసుకుంటాం కదా రంగులు వూసు కున్నంక ఆ తంసప్లు తెచ్చుకొని తాగుతం అందరం ఒక కడుగుసుొని తంసప్ లు తెచ్చి తాగి మి ఎవరి ఇల్లాలకు వెళ్లి నార్మల్ పని వెసుకోవడమేగా
మ్మ్
ఇంక మాకంటే ఎక్కువ చిన్న పిల్లలు చాల బాగా ఆడుతరు. ఈ రో ఈ హోళీ అయితే టిల్లు అసలు ఇంటి దగ్గ ర్నే బాబూ అయితే ఇంటి దగ్గర్నే లేడ్
వాళ్ళకు పండుగలం టే మెయిన్ గణష్ చౌతి
ఆ అవును ఆ వినాయక చవితి రోజు కూడా బాగా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ. హ్మ్ వినాయక చవితి రోజు అంద రం కలిసి ఒక వినాయకుని పెట్టుకుంటాం. పెట్టుకొని ఒక్క రోజు ఒక ఒక్క ఇంటి వాళ్ళు ప్రసాదం చేయడం జోక ఇంటిరా అట్ల పది రోజులు ఆ ఇంక మధ్యవన్ని పంచుకొని ప్రసాదాలు చేసి పూజ మీద కూర్చుంటాం. పుల్ ఆ బాగా చేస్తం డ్యాన్స్ లేస్ కుంటాం భార్యభర్తలు ఇద్దరు కలిసి ఆ ఆ చేస్తామండి. భార్యభర్తలు ఇక్కడ ఊకోరండి డ్యాన్స్ చేయపోతే ఇప్పుడ్ అందరం ఉంటాం కదా అందులో ఉన్నోళ్ళు అందరం ఫస్ట్ లాస్ట్ రోజు నిమర్జనం రోజు పూజ చేసుకుంటాం జంటల్ జంటలుగా పూజ చేసుకునంక బాక్సులు పెడతారు బాక్సు బాక్సులు పెట్టినంక ఇంగ భార్య భర్తలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్టార్ట్ అయ్యి డ్యాన్సులు వేసుకోవాలండి.
తాన్న కాలం
మ్మ్ ఆగండి అయితే ఇలా చేశాక ఇలా జేసా క హలో ఆ ఇలా జంటలు జంటలుగా చేసాకే రంగులు పూసుకుంటాం, ఆ రోజు కూడా హోళీ రోజు ఎంజాయ్ చేసినట్ట చేస్తాము. మ్మ్ చేసి బతుకమ్మలు ఆడుతాం మళ్ళీ బతుకమ్మ పండుగ కూడా ఆళ్ళనే కలిపే తము
అవునా మ్మ్ టైం అయింది నేను చేస్ తనవల్ల నీకు
ఒక అర్ధగంట ఉందండిఇంకా, అర నిమిషం ఉందండి, అర నిమిషం ఉంది. అయితే అక్కడ నిమజ్జనం చేయడానికి వినయకుని తిస్ కేళ్తారు ప్రసాదాలు మంచిగా చేసుకుంటామని బాగా, చేసుకు టం లడ్డూ
ఏమేమి ప్రసాదాలు చేస్తారు
సేమియా తాల్ తాల కులు తాలకుల పాయసం ఉండ్రాలు ఇవి చేసుకుంటాం. అంటే ఒక్కరనే కాదు అందరం కలిసి ఒక దగ్గర చేసుకుంటాం. లాస్ అయితే, ఇగ మీకు మేము ది ఒక్కొక్క లు ఒకొకక్కో వస్తువు తీసుకున్నాం అండి. ఆ లడ్డు ఒకరు తీసుకున్నారు మేమైతే కలుషం తీసుకున్నాం. వినాయకుని దగ్గర కలుషం తీసుకున్నాం. ఆ ఒకరేమో, దేవుని టవలు, పండ్లు ఒకరు అలా తీసుకున్నామండి. ఈసారి
అవునా మా దగ్గర ఇక్కడ వినాయకులు దగ్గర్లో పెట్టనండి. గణేష్ ని అ ఎ
మే ఎప్పు పిల్లలతోనే కొంచెం ఇబ్బంది గా ఉంటది కానీ, ఇక్కడ సహాయం చేస్తారు. చాలా మంది కొద్దిగా పండుగలప్పుడు అంటే వినాయక చవితి అప్పుడు, హోలీ అప్పుడు పట్టుకోవడం పిల్ల పిల్లల్ని చూసుకోవడం చేస్తారు
ఆ
కొంచెం చిన్నపిల్లలు ఉన్నప్పుడు కుస వాళ్లు కొంచ్యాంట డ్ అయితే మంచిగా అనిపిస్తది
అవునవును. ఇక్కడ పట్టుకునే వాళ్ళు ఉండరు, చేసే వాళ్ళు ఎవరు ఉండరు. రా
సరే అండి ఇబ్బంది